హలో
ఆ బంగానా అండి
ఆ బాగున్నారండి ఆ బాగున్నామండి హలో ఆ బాగున్నారాండి
ఆ బాగున్నం అండి తిన్నారా ఆ ఆ హలో
తిన్నరా ఆ ఆ హలో ఆ తిన్నామండి ఇప్పుడే తిన్నాం తిన్నారా అండి మీరు
ఆ తిన్నాం అండి ఇంత ముందే తిన్నాం
ఆ తిన్నామండి ఇంత ముందే తిన్నం ఆ ఏం కరీ చేస్తారండి ఈరోజు
మేము చికెన్ కర్రీ చేసి
మేము చికెన్ కర్రీ చేసినామండి ఇవాళ మీరూ నేను ఫాస్టింగ్ అండి ఇవాళ ఉమ్ వంకాయ కర్రీ చారు ఆ పెరుగు.
ఉహుమ్.
చేశానండి పిల్లలు వచ్చారా అండి స్కూలుకు ఎల్లి.
ఆ
పిల్లలు వచ్చారా అండి స్కూలుకు ఎల్లి ఆ వచ్చిండ్రండీ. ట్యూషన్ కి ఇట్లా ఏల్తారా అండి పిల్లలు మళ్ళి. ఆహ లేదండి చిన్నగా ఉన్నారు వాళ్ళు స్కూల్ కెళ్ళొచ్చే వరకే ఆలిసిపోతున్నారు అవును. చిన్నగా ఉన్నారు కొంచెం పెద్దగాయిన తర్వాత పెద్ద క్లాస్ కి పంపిస్తా ఆ
హలో.
తింటారా అండి ఇవ తింటారా అండి ఇవ్వాళ నాన్వెజ్ మీరు.
ఆ ఇవాళ తింటామండి మేము మండే ఫ్రైడే సాటర్డే త్రీ డేస్ తినమండి. మిగతా డేస్ లో నడుస్తది ఇంట్లో నాన్ వెజ్ కానీ ఎక్కువ.
కాని ఎక్కువ తీసుకరాము. ఉమ్ బాయ్. మేము
ఉమ్
ఉమ్ ఒక వెన్నస్డే సండే తింటామండి అంతే. ఇంకా అవునా ఇవాళ్ళ ఫాస్టింగ్ ఎట్లా తినరు ఫాస్టింగ్ ఉంటే అవునవును ఫాస్టింగ్ మళ్ళీ. ఫ్రైడే సాటర్డే కూడా తినమండి మండే ట్యూస్ డే.
అవునా.
అవునా ఒక వెన్నస్డే సండే అంతే అందరికి వీలయ్యేదింటే ఈ టూ డేసే.
ఆహా.
ఆహా. టూ డేసే తీసుకొచ్చుకుంటాం మా ఇంట్లో ఒక మండే ఫ్రైడే సాటర్డే ఈ త్రీ డేస్ తినమండి మిగతా డేస్ లో అంటే ఎప్పుడు అట్లా తెచ్చుకోం కానీ నార్మల్గా ఇవ్వాళ్ళ పిల్లలు.
అన్ననయితే తీసుకొచ్చి మా సార్.
ఆహా
ఉమ్ ఇంకా అండి.
ఇంకా అండి. ఆ ఏం లేదండి ఇగ పిల్లలు స్కూల్కి వెళ్లొచ్చారు ఆ వాళ్ళకి. ఇగ స్నాక్స్ చేసి ఇచ్చాను.
అవునా.
పిల్లలు ట్యూషన్ కూడా ఎళ్తారండి ట్యూషన్కి వెల్లోచ్చేసరికి లంచ్ ప్రిపేర్ చేశాను.
ఆహా.
ఫాస్టింగ్ అవును అయినా క కాకుండా డైలీ కలిసి తింటాం అండి అన్నం మేము ఆ సాయంత్రం ఒక్క పూటైనా అందరూ కలిసి తినాలండి ఎందుకంటే మార్నింగ్ టైము పిల్లలు స్కూల్ కెళ్లే టైం కలిసి తినేటట్టు ఉండది మధ్యానం లంచ్ ఏమో ఆ సేమ్ అదే అవునండి వాళ్ళు స్కూలో తింటారు మనం ఇంట్లో తింటాం అవునంట్ ఒక ఈవినింగ్ టైమ్ డిన్నర్ మాత్రమే కలిసి తిన్ టం పొద్దున హడావిడి ఉంటది కదండి ఇగ హస్బెండ్నీ ఆఫీసుకి అంత పొద్దున మనం కూడా తినలేం కదండి పిల్లలను స్కూ స్కూల్కి పంపించాలి ఇగ ఇంట్లో పనులు చూసుకోవాలి బిజీ బిజీ గా ఉంటది ఇంట్లో పనులు చూసుకోవాలి
ఉమ్
అంటె ఇగ అందుకే ఇగ సాయంత్రం టైమ్ అయితే సాయంత ఒక్క పూట మాత్రం ఉమ్ ఇగ ఫ్యామిలీ అంత కలిసి కూర్చొని తినచ్చు మేము కూడా సేమ్ అండి పిల్లలు చిన్నగా ఉన్న కాని వాళ్ళకు సపరేట్ గా కలిసి పెట్టేస్తాం కొంచెం వాళ్ళకి కూడా అలవాటు కావాలి అనేసి అది పెట్టరు తెల్సా మేం ఫోర్ ఉమ్
అదే అందరం కలిసి ఇట్లా తింటాము
తింటా ఇప్పటి నుంచే వాళ్ళ తినకపోని వాళ్ళ కలిసి ఇప్పటి నుంచే అలవాటు చేసుకోవాలి సొంతంగా తినడము అన్ని కొంచెం సొంత పనులు నేర్చుకోవాలి అవునవును ఇంకా తిండి విషయం విషయంలో లైట్ అతే ఈ తినబెట్టేదానికంటే ఆ మనము తినిపించేదానికంటే వాళ్ళకి వాళ్ళు తిన్నదే వాళ్ళకి పేకి పడుతుందండి
మ్మ్
అవునండి అట్లానేస్తే కొంచెం అలవాటు చేద్దామని ఇ చూస్తున్నా
కానీ వాళ్ళు ఏం చేస్తారు కొంచెం కొంచెం తింటారు మా ఫేస్ చూస్తారు వాళ్ళ డాడిది నాది ఫేస్ చూస్తారు తినిపియమనిసి అంటారు కానీ మేము అంటే చూసి చూడన
అంటే చూసి చూడనట్టు తినండి తినండి అంటే కొంచెం ఇట్లా చెప్పేసరికి తింటారు లైట్ లైట్గా కొంచెం వేస్ట్ అయిపోయినా కాని కొంచెం తినడం అలవాటు చేసుకుంటారు అవును అదే బెటర్ అండి ఇప్పుడు అసలు ఇప్పుడున్న దాంట్లో ఎంత పెద్దగైనా పిల్లలకు తినబెట్టుడే సరిపోతుంది అ అసలు వాళ్ళకి తిండి మీదంటే
ఇప్పుడు సాయంత్రం మనం తినిపచ్చినా ఇప్పుడు స్కూలక్వెళ్తారు కదా హలో సాయంత్రం తినిపిస్తాం కాగాని మధ్యాహ్నం టై మరి తింటారో తెలవధి ఏం వేస్ట్ చేస్తారో తెలవధి అట్లా ఎప్పటికి తినిపించినా కానీ వాళ్ళకి అదే అలవాటు అయి ఉంటేది ఎవరైనా
ఉంటంది ఎవరైనా తిపిస్తనే తింటా అన్నట్టు ఇట్లనే చూస్తా ఉంటారు భోజనాన్ని అవునండి ఇప్పుడున్న పిల్లల అైతే అసలు ఇంట్లో ఫుడ్ కంటే బయట ఫుడ్ ఇది ఇది చేస్తారు అవునండి ఇప్పుడు బాగా అట్రాక్ట్ అయిపోతున్నారు పిల్లలు ఈవినింగ్ టై లో బయటికి తీసుకెళ్తే బేకరీకి వెళ్ళడం ఐస్ క్రీమ్స్ అని గుపచుప్లని ఫాస్ట్ ఫుడ్ కెక్కువ అలవాటు
అండి
అంటారు వాగి తినడ వల్ మళ్ళ అ అన్నం తినదు
మ్మ్ అదే కదా దాంట్లో చాలా రకాల ఆయిల్స్ వాడతారు సాస్లు వాడతారు అది
అవును అది హెల్త్ కూడా చ అసలు మంచిది కాదు కద
ఉ
ఇంకా దాని వల్ల అసలు మన దాదాపుగా మనకి అంటే అయినా దాంట్లో ఇంట్లోనే వంట చేసి పెట్టడం నాగాది బాగా అనిపిస్తుందిని అదే బెటర్ అసలు
నేను దాదాపుగా పిల్లలకి ఇంట్లో పదార్థాలే అన్ని యూజ్ చేస్త
అన్ని యూస్ చేసి వెరైటిగా జేసీ పెట్టడానికి ట్రై చేస్తాను అవునండి నేను కూడా అంతే ఆల్మోస్ట్ మా పిల్లలు కూడా ఇంట్లనే ప్రిపే ఎప్పుడన్నా ఒకసారి బయటికి తీసుకెళ్తే ఇగా వాళ్ళు కంపల్సరీ యే కావాలంటారు. గబచూప్పులు కావాలన్ రైస్విల్ గవాలా తారో ఇంకా మా సారకేమో ఆ వాటే అస్సలు నత్ చదు ఆ ఎప్పనుచ్చే సమ్మె కదా ఊర్లో ఐస్ క్రీమ్స్ వస్తా ఉంటారు. అవును హెల్త్ ఇషేస్ వస్తా అన్ అసల్ బయట ఫుడ్ దాదాపు తినద్దండి. తినొద్దాండి బై టకుడు కన్ పిల్లలు వాటికే ఎక్కువ ఇష్టపడతారు. పిల్లలైతే దానికే అట్రాక్ట్ అవుత్ చాలా అవి ఇంకా కలర్ఫుల్గా ఉంటాయండి. ఇగా అంటే ఒక్కొక్క ఫుడ్, ఒక్కొక్క కలర్ లో ఇట్లా కనపడుతది. ఆ కలరీ చూస్తా మరిదేనాథ్ తెల్వదు. కానీ పిల్లలు చాలా అట్రాక్ట్ అయితా ఉంటారు. అదే గదండి అదే పిల్లల్ని ఇగా ఎమ్ చేయలేం వాళ్ళు ఎప్పుడో ఒకసారి అడుగుతారు గాబట్టి లేదు కోక్ కొని కొనియామనేసి అనా అనమ్ కుదురదు కదా కుదరదు కుదరదు కుదరదు కానీ అసలు అది హెల్త్ ఇష్యూస్ బాగ్ వస్తున్నాయి కదండి.
అవును అట్టి అట్టినే వామ్టింగ్స్ అట్ల మోషన్స్
స్టమక్ మొత్తం ఆబ్సెంట్ అయిపోయి ఉంటది. అట్టినే వామ్టింగ్స్ అవుతున్నాయి. ఇప్పటి పిల్లల్ అవునా, మా ఇంటి దగ్గర అయితే ఒక బాబుకి అపెండెక్స్ ఆపరేషన్ అయింది.
అవునాన్
ఎంత చిన్న అవునండి ఆ ఎంత పీలైన్ చిన్న బాబండి సెవెన్ ఇయర్స్ ఎయిట్ యేసుంటాయి. అంతే అచీ ఆ అంతే అంత గోరంగా హెల్త్ ఆ మనక్ అసలు అంటే మన ఫాదర్ జనరేషన్స్ లో కూడా, అప్పుడు అపెండిక్స్ అంటే సేనే తెలియదండి.
నీప్పుడు కూడా మనజ్
ఇప్పుడు కూడా మన జనరేషన్ లో కూడా అపెండెక్స్ ఆపరేషన్లు అనేది చాలా తక్కువ అండి. ఇప్పటి జనరేషన్ లో అసలు చిన్న పిల్లలకే అన్ని హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయ్. అదే కదా కానీ ప్చ్ ఆ అదే అండి కొనుక్కున్నట్టు అవుపోతుంది అసలు ఎంత ఎంత హెల్దీ ఫుడ్ పెట్టినా ఏదో ఒకటి ఇట్లా.
ఇంకా మనకు అసలు డ్రై ఫ్రూట్స్ అంటేనే మన జనరేషన్ లో తెచ్చిచ్చేవా అంటే అంతా కొనిచ్చే స్థోమతన మరి ఏమో తెలివదు కాని.
మో తెలివదు కానీ కొనిచ్చేంత ఉండే అప్పుడు అంత రేట్లేమి లేకుండె కానీ ఎ మీ మనం ఒక ఫుడ్ తినే ఇంత స్ట్రాంగ్ ఉన్నాం వీళ్ళు ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అని అ ఎంత పెట్టినా కూడా అసలు హెల్దీగుంటలేరు అసలు ఈ వాతావరణమే అట్లున్నదండి మ్మ్ ఈ వాతావరణము నెక్స్ట్ ఈ చాలా మందులు వాడుతున్నారు కదా పంటలల్లో దాని వల్ల కూడా పడుతుంది ప్రతి చిన్నదానికి కూడా ముందు అంటే మన నానమ్మ వాళ్ళు నాచురల్ గా
ఎ ఆయ్
ఆయుర్వేదాలు చేసే వాళ్ళు ఇప్పుడు ప్రతి దానికి మెడిసన్ మెడిసిన్ మెడిసన్ మళ్ళీ మనం తినే ఫుడ్డు. కూడా మొత్తం కల్తీ ఫుడ్డు ఏ చిన్నదైనా కంపల్సరీ కదా మస్ దాని వ్
మ్మ్ అదే దాని వల్ల పిల్లల హెల్
అదే దాని వల్ల పిల్లలు హెల్త్ తొందర పాడైపోతుంది అవునండి సరే అండి బాయ్
ఇంకాన్
హలో ఇంకా అండి డి బాయండి అందరు తిన్నారా హలో తన్నరండి హలో
ఆవ్ నిమిషాలు మని అన్